నమస్కారము అండి బాగున్నారా?
బాగున్నా అండి మీరు బాగున్నారా?
బావున్నామండి ఏం చేస్తున్నారు?
ఏం చేయదండి. ఊరికే ఇలా తిరుగుతాన్నా బయట
అవునా ఏం లేదండి ఖాళిగే పడుకోనున్నాను
చాలా ప్రశాంతంగా ఉంది అని జెప్పేసి ఇంకా పార్క్ వెళ్దాం అనే వెళ్తా ఉన్నా అంటే
ఈ టైమ్ లోనా అండి మిట్ట మధ్యాహ్నం ఇది
కానీ ఇక్కడ చప్ట్ ఉమ్బరంగ ఉందండి అందుకని చెప్పేసి కొంచెం గాలి రావాలని చెప్పేసి వెళ్తా ఉన్నాండి బయటికి
అవునులే అండి
గాల్ లేదు అందుకనేసి పెద్ద ప్రాబ్లం అయితం
ఏమన్నా ప్రదేశాలకు వెళ్లారా ఏదన్నా దేవుడి దగ్గరికి అలాంటివి ఏవన్నా
దేవుడిది ఈ మధ్య అంటే లాస్ట్ వారం లాస్ట్ వారం ఎల్లానండి
ఎక్కడికెళ్ళారండి
మాకిక్కడ ఒక ప్లే ఒక ప్రాంతం ఉంటదండి ఆ ప్రాంతంలో అన్ని రకాల దేవుళ్ళు అక్కడే ఉంటారు
ఆహా
చాలా బాగుంటదండి అదొక హెవెన్ అని చెప్పచ్చండి హ అక్కడ ఫస్ట్ వెళ్ళగానే వినాయకుడు తర్వాత అమ్మవారు ఉంటదండి తర్వాత మంజునాథ అమ్మవార్ పేరు సరిగ గుర్తులేదు తర్వాత ఆ శివయ్య ఉంటాడు గదండి శివయ్యకి ఆ సముద్రం ఆ డైరెక్ట్ గా వస్తా ఉంటాయండి నీళ్లు ఒక నందీశ్వరుడు నోట్లో నుంచి ఆ నీళ్లు తీస్కబోయి నిజంగనండి ఏ
ఆహా
ఆ నీళ్ళు తీసుకొనెళ్ళి శివయ్య ఉంటాడు గదాండి ఆయనకి అభిషేకం చేయాలండి రాగి జంబులుంటాయి గదా ఆ చెంబులు ఇస్తారు ఆ చెంబులు తీస్కోని శివయ్యకి అభిషేకం చేసి మళ్ళీ అవి అక్కడే పెట్టేసి మళ్ళీ వెళ్ళాలండి అక్కడ చూస్కోని తర్వాత మళ్ళీ కొండప్ కొండలాగా ఉంటదొకటి ఆ కొండెక్కితే ఆంజనేయ స్వామి ఉంటుండి ఆ ముంకా కొండెక్కితే పరశురామ స్వామి ఉంటాడు
అవును నేను పేరు విన్నా కానీ ఎప్పుడు చూడ్లేదు అన్మాట ఆయ్నని
అవునండి పరశురామ స్వామి టెంపులుంటది తర్వాత మళ్ళీ ఇంకా మంజునాథ స్వామి ఉంటాడు అయ్యప్ప స్వామి గుడ అక్కడే ఉంటాడు ఇంకొక్కటి ఉంటదండి సత్యనారాయణ స్వామి తెలుసు కద మీకి హలో
ఆ ఆ చెప్పండి ఉన్నానండి
ఇంక సత్యనాయణ స్వామి ఉంటడు గదండి ఆయన టెంపుల్ గుడుంది అక్కడ గుడి గుడ అక్కడే అండి ఇంకన్నీ చూస్కోని ఒక అర్ధగంట గంట కల్లా మళ్ళీ వచ్చేస్తరండి
దగ్గరేనా అండి మీరు నివసించే దగ్గర్ నుండి
లేదండి ఒక రెండు మైళ్ళు ఉంటది
అవునా మరి నడుచుకుంటూ వెళ్తారా
అవునండి నడుచుకుంటల్లేసి నడుచుకుంటువస్తాము
ఎంతసేపు బడ్టదండి మీకు నడవనికి
ఒక పదైదు నిమిషాలు పడుతుందండీ
అంతేనా
అంతేనండి
మీకేం కళ్లకు చక్రాలు ఉన్నాయా అండి ఎట్లా
లేదండి ఒక్కటే ఉంటాను కాబట్టి వెళ్ళేటప్పుడు ఇంకా పాటలు పెట్టుకొని వెళ్తానండి ఫాస్ట్ ఫాస్ట్ నడుచుకుంటూ వెళ్తాను
వామ్మో చనా ఫాస్ట్ అండి మీరు
మా నేను ఉన్న ఒక నివసించే ప్రాంతం నుండి మా ఆఫీస్ కి కూడా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉంటదండి అక్కడిక్కడ మేము సెవెన్ మినిట్స్లో వెళ్తామండి
ఆఓహో చన ఫాస్ట్ అండి మీరు మీతో నేను నచ్చలేనేమో అయితే
ఏమంటే రోజు వెళ్తా ఉంటాం కాబట్టి మనకు టైం అర్థం కాదండి
ఆహా ఆహా
బావుంటదండి
స సంచి ఒక్క స్పూన్ ఏంటండి చెప్పండి
ఈ రీసెంట్గా మా ఆఫీస్ లో వాళ్ళు ఉంటారు కదండి కొలీగ్స్ ఉంటారు కదా వాళ్ళంతా ఆ వాయినాడ తెలుసా అండి మీకు ప్రాంతం
ఆ
ఆ అక్కడికి ఎల్లారండి అమ్మాయిలు అంతా కలిసి ఒక ఆరు మందో అమ్మాయిలండి అంత వెళ్ళింది అబ్బాయిల అబ్బాయిలతో కాదు ఆరు మందో ఏడు మందో అమ్మాయిల అంతా కలిపి వాయనాడికి వెళ్ళేసి బాగా ఎంజాయ్ చేసి చారంటా అండి వాళ్ళు ఆ టూ డేస్ అండి ఫ్రైడే స శుక్రవారం ఆ నైట్ కి బయల్దేరారు ఇక్కడ రాత్రికి ఇంకా శనివారం ఇంకా ఆదివారం అక్కడ ఎంజాయ్ చేసి ఆదివారం రాత్రికి మళ్ళీ బయలుదేర నా కంచే
దగ్గరా మీకు
దగ్గరేనండి అంటే ఒక రాత్రి ప్రయాణం అనుకోండి అంతే ఒక ఐదు గంటలు ఆరు గంటలు అ అంతే
ఎప్పుడన్నా మనం కూడా పోవచ్చులే అండి
అవునండి ఇక్కడ నేనున్న ప్రాంతం నుంచి చాలా ప్లేసులు దగ్గర ఉన్నాయండి అన్ని ఎల్లచు మనం
కానీ మీకు వెళ్ళనీకి లేదు
నాకు ఎవరనా తోడు ఉంటే నేను వెళ్తానండి ఒక్కటిెక్కడ వెళ్తా చెప్పండి
మీ రూమ్ లో ఉంటారు కదా
అతను సదిపప్ప అండి
మీ లాగే నా ఆంటీ
నాలాాగ కాదండి నేను బాగా ఎంజాయ్ చేస్తాను
హమ్
ఒక పర్సన్ నాకు కూడా దొరికితే మంచిగా తిరగని జరుగుతానండి నేను కూడా
ఉహు కానీ ఆయన ఎట్లు
ఆయనా
మీరు మా ఆయన ఎట్లా
ఆయనలా ఆ కాదండి నిద్రపోవాలి అనేసి అంటాదండీ
ఎప్పుడు అంతేనా
అవునండి నిజం
ఆయన కూడాడ బాగుపడే లక్షణాలు ఉన్నట్లున్నాయి
అవునండి నాలాగా తిరిగి డబ్బులు వృదా చేసుకోవాలి అనుకోవడం లేదుఆట
హమ్
అదే నాలాంటి వాళ్ళ అయితే ఎప్పుడెప్పుడు తిరుగుదామా ఎంజాయ్ చేద్దామా అని ఉంటాడంండి
హమ్ అందుకే నేను డబ్బులు మిగల్దండీ
ఇంకా టికెట్లు చూసానండి టూ ఇయర్స్ అని చెప్పేసి ఉంది అది వంద రూపాయలు ఏమందండి టికెట్ ఇంకా చూడ అతను బుక్ చే అన్నాడు అతనే అడిగానండి డబ్బులు వయ్య నేను వెచ్చేస్తాను అనే అన్నానుంటే నేను మళ్ళీ అంత ఒక సారి ఇస్తాను అని చెప్పా నండి అంతే అతను వేస్తా అని చెప్పాడు తర్వాత వేసాక నేను బుక్ చేస్తాను
ఆ హు
హ
అతనికిేదో వస్తాయి డబ్బులు ఎప్పుడు ఎప్పుడు ఉంటాయి
ఉంటాయండి వాళ్ళ నాన్నగారు వాళ్ళ నానమ్మ గారు కాని ఇంకా ఎవరు ఒకరు ఇస్తారండీ వారిని డబ్బులు నాన్నగారు ఇస్తారంండి బాగా డబ్బులు అతని చేతి మీద లక్షలు లక్షలు ఉంటాయి కదా అండి తమంతా మారుస్తా ఉంటారు
అవునులే ఆండీ
వాళ్ళు చెప్పారు కదండి రీసెంట్ గా ఒక ఇళ్ళు కట్టారు ఆ ఇల్లే ఎంత లేదా ఏంతన్న ఎనభై లక్షలు పడిందండి ఎనభై నుంచి తొంభై లక్షలు
ఉహు
మ్ వాళ్ళు చాలా పన్నెండు ఎకరాలు కొన్నరండి ఏకర్ ఎకరాలు కాదు సెంట్లు అంటారు గదా
ఉహు హు
దాంతో అంత పెద్ద దాంతో అంత పెద్ద ఇండ్లు కట్టలేక మళ్ళీ ఎనిమిది సెంట్లు ఇల్లు కట్టుకున్నానండి
హమ్ మిగతది
మిగతా అది ఇంకా కార్ పార్కింగ్ అని లేదంటే చెట్లకని ఇవన్నీ ఉంటాయి కదండి దానికని చెప్పేసి పెట్టుకున్నా కానీ అది ఎలా అంటే వెడల్పు ఉండదండి పొడుగు ఉంటది
ఆ
సో అంద్ చెప్పే సరి ఉండదు కదా వెడల్పుపొడువు రెండు సమానంగా ఉంటే అప్పుడు బాగుంటదండి ఏ ఇల్లైనా గానీ
అవునండి మీకు బానే పెడుతుంటారా స్నేహితులు
బాగా పెడుతారండి మనం ఎక్కడికైన వెళ్ళినప్పుడు నేనేం ఖర్చు పెట్టనండి వాళ్ళే క ఖర్చు పెడుతారు నన్ను ఖర్చు పెట్టనీయరండి వాళ్ళు నాకే నచ్చక నేనే పె ఖర్చు పెడుతానండి మ్ ఏంటండి తిన్నార మధ్యాహ్నం
ఆ తినాలి
ఇంకా ఏమండి ఎందుకు తినలేదు
మాది సమయం లేట్ అయితుందండి రెండున్నర అట్లా అయితుందండి
ఓ యమ్మ రెండున్నరకి తింటారా అండి
మ్ రోజు అంతే అండి ఇంట్లో ఉంటే నేను ఎక్కడన్నా బయట చదువుకోనికిపోయినప్పుడు కానీ అక్కడ ఉన్నప్పుడయితే ఆ ఒకటి కల్ళ తినేస్తానండి ఎందుకంటే అప్పుడు కాలేజీలో ఉంటా కాబట్టి వాళ్ళు ఇచ్చిన సమయంలోనే తినాలి మనకి ఇష్టం వచ్చినప్పుడు తినీకి ఉండదు కదా
అవునుకాద్ అవునండి కానీ ఇంకా ఇప్పుడు టూ థర్టీ ఆ టైం కయితే తినేసి ఇంకా
ఇంకేమన్నా చెప్పండి మీరు ఏదన్నా విశేషాలు ఏదన్నా మీ తెలిసినవి నాకు తెలియనివి నాకు వ్యక్త చేయండి
ఏం ఏం చెప్ ప్పాలండి దీని గురించి ఒక చెప్పనండి దాని గురించి చెప్తా నేను
ఏదైనా పర్లేదు మీరు పోయిన ప్రదేశాలు కానీ మీరు చూసిన గుడులు కానీ
ఆ
చెప్పండి ఖాళీగా ఎందుకున్నారు
ఆలోచిస్తున్నా అండి మీరు ఏమ్ అడుగుతున్నారో దాన్ని బట్టి ఏమైనా చెప్దామనేసి
మీకేమన్నా వంటలు తెలిసినా కుడా చెప్పండి నాకంతగా వంటలు అనేవి రావండి వంటలు అందరూ నా వయసులో ఉన్న వాళ్ళు బాగా చూస్తారండి వం టలు నాకు ఎందుకో రావండి
చేయాలో చెప్పండి నేను చెప్తాను
ఆహా నేను చెప్తున్నా నీ క ట్ల నా వయసులో ఉన్న వాళ్ళు అందరు బాగా చేస్తారు వంటలు కానీ నాకేం రావండి అంతగా
మేము రీసెంట్గా ఇంట్లోనే పన్నీరు పిజ్జాస్ కానీ ఇంకా కర్రీస్ కానీ మీకు ఐటెమ్ చెప్పండి నేను ఏదైనా కానీ చెప్తా
మీరు ఇంట్లో పిజ్జా కూడా చేసుకుంటారు కదా అండి సరే అండి ఉంటానైతే మ్